హలో స వినిపిస్తుంద
ఉ వినిపిస్తాంది
అ మీకు ఇష్టమైన సినిమా ఏదన్నా ఉందా
ఇష్టమైన సినిమా వీరా బ్రహ్మ చరిత్రగా చరిత్ర
నస్త స అవున అందుకే ఏదన్నా పాట అంటే ఇష్టమా మీకు అంటే పాటలు ఏవైనా
పాటలో అందులో ఒక పాట ఇష్ట ఇష్టమైంది దేవదారు పూల అనేది చాలా ఇష్టం
ఒకసారి పాడండి ఒకసారి పాడండి
హ
ఒకస్తది పా పాడ
లో పూలక నే విళ్ళదనా దేవదేవుని పూజక నే తే చదనా నే తే చదనా మనోవిరంగని పోూలు మనసై న మాధవి పోూలు పోూలు నను కుసేదా దేవదేవుని పూజక న త చేదా నేతే చేద దవదారుూ పలక న మిళ్లే నా దేవాదేవని పూజక నద చేదనానితే చేదనా
ఏమి అంటే ఈ పాటలో ఏంటి మీనింగ్
దవనునికి పోల్ తెచ్చ చీ
హ్మ్
మనసు పూర్తిగా మనం దేవున్ని పెట్టి సంతోషంగా వస్తాం అన్నమాట
అంటే ఆ మీరేమనా దేవ అడిగి వెళ్లేదా అంటే అడిగి వెళ్ళాల ఆయనని అడిగి
హుం
మ్మ్ వెళ్తాను పూలు తెస్తాను అదియా, ఆహా వెళ్ళి పూలు తెచ్చి పెడతారు అన్నమాట, మీరు ఓ పాట పాడేకి ట్రై చేయ్. కదంటే
మేమ అంత మాకి చదవు ఎక్కువ లేదా
హ్మ్
మేమేదో పల్లెటూరులో ఏదో భజన వరకు మేము చేసుకుంటాం
అవునులేండి
ఉమ్
మ్మ్ హ్మ్ ఇ అంటే ఈ ఇ ఇష్టమైన మూవీలోనె కాకుండా సపరేట్ గా వేరే పాటలు ఏమైనా గాని పాడతారా మీరు.
వేరేవి గాని పాడుతము కువ మాకు ఇష్టమైనవి అయితే బాగుంటాయి అన్నమాట
ఇంకో పాట ఏదన్నా పాడండి
ఇంకో పాట
హ
తెలుగులోన్నన్న
కేదో ఒకటి తెలుగు కానీ మీకు ఏ ఏ లాంగ్వేజ్ వస్తే అది
హ
ఏ భాష వస్తే అది
హ జగదభి రామ రఘుకుల సోమ శరణ మునియమయ రామ కరుణము సూపమయం ఒకటే బాణము ఒకటే బాణము ఒకటే సతి అని చాటితివయ్యా శరణమునీయమ్యా రామ కరుణము చూపుమయా జగద్ విరామ రఘుకల సోమ శరణమునీయమయా రామ కరుణమచూపుమయ
అంటే ఏ ఏంది మీనింగ్ ఈ పాటలో
పాటంటే మేము కష్టాల్లో ఉన్నాము మమ్మల్ని కరణించని రాముణ్ణి
హ్ హ్
హ్మ్ మేము కష్టాల్లో ఉన్నాం స్వామి
హమ్
మమ్మల్ని కరుణించు మహానుభావాన్ని పాట
అవునులేండి ఈ ఈ పాట ఏదో ఒకటుంది కదా జగదబి రాముడు జానకీ రాముడు లంకోదరుడు ఆ పాట తెలీదా మీకు
మాకది ఆ పాట తెలిదు వేరే దాట్లో ఉన్నాయి మాకే తెలీదు
అంటే మీ ఊర్లో గుడి ఏదైనా ఉందా ఏమైనా
హ్
గుడి ఏదైనా ఉందా
మాకే ఆంజనేయ స్వామి గుడుంది.
కాదు నా కోసం ఏదైనా ఒక పాట స్వామి పాట ఏదన్న పాడండి.
హ్
పాండురంగ స్వామి పాండురంగ స్వామిది పాటేదైనా
పాండురంగ పైనా పాండురంగం పోయినా జయతు జయ విఠల నిన్న నమవు శాంతి దానవు సౌఖ్యధార జయయ తు జయా విఠా పవనంగా పండరినాథ పవనంగా పండరినాథ నాథ సేవయు పున్నఃపునీతా కయల్ళవునినయ్యా అన్నవుని నదయ అయ్యా ఎల్లవో న నయ్యా అన్నవు నిన్నదయ్యా న అన్న భగవయ భాగ్యవయ్యా పాండురంగయ్యా
అంటే ఇప్పుడు
దీనికి మీనింగ్ అంటే మమ్మలు దయచూడు పాండురంగ అన్నట్ల
ఆహ అంటే ఆ దేవుని గురించి చరిత్ర్రమే ఏదైనా తెలుసా
మ్
ఆ పాండురంగ స్వామి చరిత్ర గురించి మీకేమైనా తెలుసా అంటే ఎలా వెలిసాడు
ఆయన ఆయన భక్తుల అటే వెలిసిండు ఆయన
అదే ఎదన స్టోరీ ఉందా అంటే ఇప్పుడు సపరేట్ గా ఇలా జరిగింది అన్ని
స సపరేట్గా ఏం కాదు ఒక కుండరి ఇక్కడ ఉంటాడు. ఆయన మంచి బ ఇష్ చైన భక్తుడుకి విష్ణువుకి
మ్మ్
మ్మ్ విష్ణువుకి ఇతనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన పాద సేవ చేస్తా ఉంటడు.
హ్మ్
ఆ ఆయన కోసరము ఈయన వస్తాడు విష్ణు వస్తాడు లే స్వామి మ మా తల్లి మా తల్లిదండ్రు సేవ సేసి వస్తానూ నువ్వు అక్కడే ఇటి ఇ టిక పెళ్ళ మీదే కూర్చో నేను వస్తాను పది నిమిషల్లో అని చెప్పాడు. ఈ ఈయన జల్ది రాడా టుగి ఆడ ఈయన జల్ది రాకపో తే ఈయన ఏమైతడు శిళ అయిపోతాడు పాండురంగడు
అవును లేండి
మ్మ్ ఆడ్ నిం చి ఆయన ఒక పాట పాడుతాడు ఏదో ఒక పాట పాడితే అప్పుడు ఏమి నువ్వు కోరుకోవంటే ప్రపంచమంతా ఎక్కడ చూసిన గానీ మీ భక్తుల కం పడాల నీ భక్తులే కన్పడాల ప్రపంచం అంత ఎ అప్పుడు పాండురంగ తన ఒ వరం తీసుకున్నడు ఈయన పుంఢరీకుడు
మ్మ్
మ్మ్ అదే ఆటికి ఆయింది ఈ పాండురంగడి లీలా
అవునులెం డి మల్ల అనుకున్న అటుగానీ పాం ఆ పాండురంగ భక్తులు ఉన్నారా చాలా మంది?
చిల్లా ఉన్నారు
అంటే ఎక్కువ ఈ దేవుడి పైన ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది కదా.
నమ్మకమో అతనిది దండిగా పట
నీకిష్టమైన దేవ ఆ మీకిష్టమైన దేవుడేవరు మరి
నాకు ఇష్టమైదంటే ఇంటి దేవుడైయిన తిరుమల లోకి పోయినాడు అన్ని పాటలు కొన్ని కొన్ని నేర్చుకున్నాం పాడానికి తన వినాయక్
ఆ
ఇట్లస్ చూపోయినా అన్ని కొన్ని కొన్ని నేర్చుకున్న
అంటే మరి వినాయకుడా ఆ మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి తెలుసా
వెంటేశ్వర స్వామి చరిత్ర అంటే మనకి ఆయన కలియుగ ప ప్రత్యక్షమౌవుతుంది ఆయనది మనకేం పెద్దగా అంత తెలుసిందే మ్మ్ ఆ ఆయనదే మకి ఎట్లా అవి బుక్ బుక్ కళ్ళాంట్ ఆ కళ్ళు ఉంటాయి పిలుచుకుంటారు
ఆ అంటే ఆ వాళ్ళ భార్య అలిగి వచ్చుంటే ఆమెను వెతుక్కుంటూ కిందకి వచ్చింటాడు ఆ తిరుమలలో మొదటి అడుగు పెట్ కొంటే తెగిస్తన్నాడు
మ్మ్ హ్మ్ మ్మ్ హ్మ్ మంగమ్మ కోసం వచ్చినాడు
ఆ అలిగేసి వచ్చుంటే ఆయన మొదటి కాలు అక్కడ పెట్టినాడు అనమాట సో అట్లా వెలిస్తున్నాడు ఇప్ప కిందే ఉండిపోయినాడు అనమాట ఆ అంటే తది మీ సైడ్ ఎక్కువ భజనమేల మీరు అట్లా వెళ్తాంటారా ఆ మీరు పాట పాడతన్నరు కదా పాటి పాడుతున్నారు కదా మరి ఎక్కువ భజన్లకి వెళ్తూ ఉంటారా
మ్మ్ మేం పోతాటం ఇట్లా కొన్ని వార వారాల వారం పోతంటం వారం శనివారము ఇట్లా
మ్మ్ హ్మ్ మరి ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి పాట పాడతారా మీరు
వెంకటేశ్వామి పాట మ ఐడియా లేదు అస్సల
ఆహా
ఉహు
ఆన్లైన్ కానీ మీరు నేర్సుకో నువంటే ఇష్టం దేవుడ ఇష్టం అనండి టరు
నేకోలు మేము ఇట్ల పళ్ళ మీద పడి కొంచెం అక్కడ కాని ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది ఇట్లే నేర్చుకునే దాని
ఎక్కువ అంటే మీరు అంటే భజనలు చేసి అలవాటయిన
ఉ ఉ పా ఆ పాడతం పాండురంగ స్వామివే రావణ పైన
ఉ ఒకసారి భజన చేసినప్పుడు ఎన్ని పాటలు పాడుతా ఉంటారు
అదే ఓ పది మంది
ఆహ పాటలు ఎన్ని పాటలు పాడతారు అందరూ కలిసి
అందరు కలిసి ఓ పది మంది ఉంటాం అనుకో మనిషి కో పాట ఉ ఆ మనిషి ఒగరు ఓ పాట
ఉహు మీ కంటె బు క్కులు ఏమన్నా అంటే మీరే మీకు వచ్చిన పాటలే పాడతారా
మేమే వచ్చినవి పాడతాం బుక్కులు గిక్కులు ఉండవు కొంతమంది తీసుకుంటారు బుక్లు ఇట్లా మేము చదువులేని వాళ్ళు మాములు ఊకే నేర్సుకోని అట్లా పాడుతాంటం
ఉహు అందుకని దేవుని అంటే ఇష్టమే దేవుని పాటలన్న ఇస్ ఎక్కువగా మీరు పనైతే అనుకుండోస్ తో భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటరు ఓకే అండి సరే అండి
ఆ